ఏ ఇంత సౌండ్ వస్తాండిపీ లో హలో ఎన్ని ఏ చేస్తాను హలో హలో హలో ఏందో నాకే ఇంటిపి
ఆ ఇప్పుడు కే ఆ చెప్ చెప్
అదైతే ఈ స్పీకర్ లో ఉండి ఏం రాలో ఏమన ఏస్తాను
నేచర్ ని ఆస్వాదిస్తున్నా
ఆ తిన్నావా
ఉ తిన్నాను
ఆ తిన్నా ఏడి ఈ పప న అది తిన్నా
అది తిన్నావా అదిది ఏంటది
పప్పన్నాం
హ ఓకే క బధ నేన్ ఏదో మన కై కోరదన్నా మునకేకుర
ఆ అ ఆ
ఊ రేపు మధ్యాహ్నం త్రీకి
ఓయ్
ఊ మీరు
నేను ఎల్తా మొన్నాడుబోడు మొన్నాడు మధ్య యన్ నుండి
ఆహా ఓకే ఓకే ఎవరెవరు
నేను ఒకదాన్న పోతాన్న
అంటేనే అక్కడ పోతే ఎవరోరు నీకు తెలిసిన ఉంటారు నీ ఫ్రెండ్స్
నాకి ఎవురు ఉండరు నేను ఒకన్నే బాగా ప్రశాంతంగా వెళ్ళిపోతా నాకి చాన్సేపు పడుతుంది పోయేకి ఒక నాలుగున్నర గంట
హ ఏ బస్సు మారలి
మేం మూడు బస్సులు ఫస్టు మూడు గంటలు ఒక చోటికి పడుతుంది
హు
మళ్ళీ ఆనుంచి ఇంకొక చోటుకి పోవాలా అది గంట అ నుంచి ఆడ బస్సేక్కి ఇంకోచోటుకి పోవాళ్ల అడికు థర్టీ మనిట్స్ ప ముప్పై నిమిష అ మళ్ళీ మా నాన్న వస్తారు
ఉ ఓకే ఇప్పుడు మీరు మధ్యాహ్నం ఆ మాకి దగ్గరే వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ అనుకో
ఓ ఒక బస్సే ఎక్కలా మీరు మీ ఇంటి దగ్గరే దింపేస్తదా
ఉహు నడుచుకుంటు వెళ్ళాలి మళ్లి మా ఇంటికి
చనా దూరము
ఉ చానా దూరం నీకు నాకు ఎంత దూరం ఉందో అంత దూరం ఉ యస్ చానా దూరం దూరంలో దూరం
ఆ ఏం సినిమా చెప్పు
చూసా వెబ్ సిరీస్ చూసేశాను
ఏం చూసినావ్
నాది ఒకటి మిగిలిపోయింది టెట్ నోట్ అని అది కంప్లీట్ చేసెసా ఒక నైట్ లో కు కుర్చొని తెలుగులో ఉంటాయి తెలుగులో కూడా ఉంటాయి అన్ని లాంగ్వేజెస్ లో ఉంటాయి దొర్కింది చాన్సని చుసిన తెలుగులోనే చూస్నా సాటర్డే
ఓఅడ్ ఉ కాలేజ్
కరెంట్ లేదు ఆ కరెంట్ లేదు కాలేజ్ లేదు రెండు లేవ్ మధ్యాహ్నం అంతా పొనుకొని మళ్ళీ ఈవినింగ్ నైన్ సిక్స్ ఇంకేమో ఛార్జ్ ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడు నుంచి చూశాను ట్వల్ వరకేమో అనుకుంటాం ఏమి చూసారు
మణిశంకర్ గారి ప్రసాద్ చూసిన నిన్నప్పుడుచుసిన చూళ్ళే తిన్న తర్వాత ఇ చూసిన ఆ బాగుంది తిన్న తర్వాత నుంచి చూసిన ఒక ఆహా ఏం లేదు అంత క్రీమ్ చనా బాగా అంటే నవ్వు ఒప్పుకోవచ్చు బాగా నో సౌండ్
ఓకే ఓకే సమయం అయిపో వస్తుందా
ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకొక మూవీ చూసిన ఒక సినిమా రధా కృష్ణ అయ్యా అని సందీప్ కిషన్ రామ రాల దాంట్లో ఏ ఆ లవనీత వాటి కాదు
ఇంకెవరు కొత్త మూవీ కదా
స్జ్ సినిమాలో ఉంది కదా ఏ సుబ్రమణ్యం ఫర్సైల్లో
ఆ అకే రజీనా
బరి
కొత్త మూవయా
త్తమ అది పతే యూయూబ్ మామగా వచ్చింది
చ్చన్నసా
నేను ఒక ఒకదాని చూస
బోర్ కట్టలేదు ఒక దాని
వస్తన్నప్పుడు మధ్యలో కరెం పోయింది
మ్మ్మ్మ్
ఇ మళ్ళీ కరెంట్ ఒక అర్ధ గంట తర్వాత అట్లా వచ్చిందిది అప్పుడు చూసిన్న
పొద్దున్న ఎప్పుడో పోద్ది మళ్ళీ ఒంటి గంట కోరు వండుకో కదా వచ్చింది కరెంట్
ఉన్న కాదు అదే ని సాయంత్రం ష సాయంత్రం చూసిన మధ కొ వచ్చే పోయి కాడద మల్లి ఆలో పేరు ఆ సాయంత్రం చూసిన పొద్దున ఏవో చూసినా గుర్తులేదు ఈ సినిమాలు
ఓకే ఓకే
మహామనిషి చూసిన మళ్
ఆ
మీరుగు మనిషి
మూగ మనిష
పగా మహా మనిషి
ఓ అదేమి సినిమా కొత్తగా ఉంది పేరు
ఆ అతను ఏను అతను తమిళ్ హీరో తెలుగు హీరో కాదు చాలా బాగుంది ఆ తమిళ ఏం కా తెలుగు
ఓకే అండ త తమిళ్ నుంచి తెలుగు డబ్బు చేశారు
ఆ ఏ అయింద వచ్చు మా మళ వచ్చ సింగ్టినే చ శ్యామసిన్సిన్గరై అద బకుల్ లే ఇప్పుడు ఆహా లేే చెదు నీ మన్న చూషిన డౌన్లోడ్ చేసుకొని పెట్టింద కరెంట్ పోయింది
ఓకే ఓకే
అప్పుడు చూసిన
బానింద
మ నా శానాభాని
ఫస్ట్ హాఫ నచ్చుంది సెకండ్ హఫ్
ఆ అంత బానే ఉండింది చె నువ్వు ఏం కొత్త సినిమాలు చూడలేదా
అంటే నేను వెబ్ సిరీస్ చూడటమే సరిపోయింది ఒక ఎయిటీ అలానే ఉన్నాయి
ఓ
అందుకు దానికి టైం సరిపోయింది
ఆహ తెలుగులో చూడవు కదా నువ్వు
అది తెలుగులోనే ఉంది
ఏది నువ్ చూసిందా కానీ నువ్ తెలుగు లో చూడవు కదా
కానీ అది తెలుగులో తెలుగులో లేకపోతే ఇం తప్పదు కాబట్టి ఇ ఇంగ్లీషులో చూస్తుందా బొమ్మల్ని
తెలుగు అంటే తెలుగులోనే చూస్తావా ను్
కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ చేయరు కదా
ఆ
అందుకే
ఇకే టి పొద్దున తిన్నావా
పొద్దునే లేట్ అయిపోయింది మా రూమ్ లో ఉన్న అక్క రెడీ అవడానికి కొంచెం లేేట్ అయింది నేను ఇంకా టైమ్ ఉందని పనుకున్నా మళ్ళీ ఈపాటికి లేచాను అలా టైం సరిపోలేదు ఇంకా తినలేదు నా ఫ్రెండ్ నా శ్రే అదే నా ఫ్రెండ్ వచ్చేసింది ఇక వచ్చేసాను మీరు తిన్నారా
ఆ
హ
దోష తిన్న ఈరోజు నేను దోష
అంటే ఎగ్ దోస నార్మల్ దోస
ఆ ఏం లేదు మామూలు దోసనే గుడ్డు దోస ఏమి కాదు
కే కారం వేసి ఇస్తారా
ఆఁ
కారం తో చట్నీ చే
ఆ కారం అంతా వేసిరేమి అదేదో అల్లం చట్నీ పెడతారు అప్పుల్ చట్నీ ఇంకోటి రెడ్ చట్నీ పెడతారు అదేం కారం ఉండదు పచ్చి పచ్చి కాఉంటది ఇంకా టమోటాలు పచ్చివన్నీ కొట్టేస్తారనుకుంటా మిక్సీ
ఉహ బాగుంటుందా
ఏదో ఉంటుంది ఆ చట్నీలోకి ఆ హే
ఓకే
ఇప్పుడు మేం సరిగా తినలేదు ఎందుకు
హ
కొంచెం అగ్గు అగ్గు మళ్ళీ చేస్తా నేనేం ఎవరిపైన బెంగాల్ అట్లే అంత పెట్టుకోను మా దాంట్లో ఏమంతగా బాగా చెయలేదు
అవును తప్ ప్పదే ఇంకా అదే ఇది ఉన్నారు కాబట్టి ఏం చేసాం తినక మ్
ఊ మ్ మీ దాంట్లో మరి బాగా చేస్తారా
మా దాంట్లో ఇంగ ఘోరం
మా ఇంట్లో ఏం లేవ్
ఘోరంలో ఘోరం
ఉమ్
మీ ఇంట్లో నా
మా ఇంట్లో ఏముంటాయి ఏం లేవు విశేషాలు అంటున్న సరే మరైతే
ఉమ్ ఏదో మాట వరుసకి అన్నాను ఆ కే ఓకే తెసుకున్న ఒకే